హలో ఆ ఏం చేస్తున్నా
ఏం చేయట్లా నువ్వేం చేస్తున్నావ్
ఏం చేస్తాలే కాలీ ఇప్పుడు టీ తాగి కూర్చున్న
ఉ తిన్నావా
ఉ తిన్నా తిన్నా నువ్వు తిన్నావా
ఆ తిన్నా
ఉహు చెప్పు ఇంకా ఏంటిది
రేపు ఏంటి
రేపు ఉగాది తెల్వదా
నాకు తెలుసు స్పెషల్ ఏంటని అడుగుతున్నా
మా స్పెషలా ఉగాది పచ్చడి వేయ్యాలే బొబ్బట్లు చేయాలే
ఉ
అంతే ఎటైనా టెంపుల్ పోయి రావాలి మీరు
ఎక్కడకి వెళ్తావ్
మేము గుడికి పోతాం
ఉహు పొద్దున్నేనా మేము అంతే సేం
ఈవినింగ్ పోతాం
మేము పొద్దున్నే వెళ్తాం
ఉహూ
ఉ
చెప్పు
ఏం చేయట్లే అక్క చేస్తుంది
కుట్టార ఆంధ్రలో
నార్మలే అంతా పచ్చడి చేయడం అట్లా బొబ్బట్లు టెంపుల్కి వెళ్ళాడం
ఆహా చెప్పు ఇంకా
ఏం లా ఏ చేస్తున్నావ్ అని
ఆ తిన్నావా మరి
ఆ తిన్నా
ఉ చెప్పు ఇంకా
ఏమిలా నువ్వే చెప్పాలి
ఉహు పోయినవా కాలేజ్ కీ
ఆ వెళ్ళా నువ్వు
పోలా ఈరోజు
లేదు ఎందుకు
హల్ డే ఈరోజు ఉగాదికి వన్ డే ముందే ఇచ్చిరు
ఆహా
ఆ చెప్పు ఇంకా
ఎమ్ లా నువ్వే చెప్పాలి
ఉ టీ తాగినవా మరి
లేదు ఇంకా తాగాలి
ఆ
అమ్మ చేసింది తాగాలి
ఉహు
ఉ నువ్వెక్కడున్నావు ఎక్కడున్నావు నువ్వు
నేను షాపులో ఉన్నా
ఆహా
మ్ మా కిరాణా షాపు ఉంది
ఆ హో
ఆ
ఆ
చెప్పు మొన్న కాంచనా మూవీ రిలీజ్ అయిందిగా పోయినావా మరి
అ ఏడ పోల అమ్మ పంపించలే తిట్టింది ఎందు కు నీకు అది అవసరం అని
ఆహా నేను కూడా పోలే మా అక్క పోదాం అనే టైం కి వద్దన్నది లాస్ట్ మూమెంట్ లో
మ్
ఇగ బుగ్గయింది
అదేలే
కానీ మస్తు మంది పోయిర్రు మా ఫ్రెండ్స్ అందరు
ఉ ఉస్తాద్ కెళ్లొచ్చుగా మరి
ఏంటి
స్తా ఉస్తాద్ కెళ్లొ
మ్ ఆ పోదాం నువ్వొస్తానంటే పోదాం
నహో నే వస్తన్న
ఆ నువ్ అక్కడ నేను ఇక్కడ ఆ
తెచ్చేయ్.. ఇంట్లో చెప్పు
ఏం జేప్పాలి
ఏంలా నువ్వే చెప్పాలే
కాంచనా మూకి కాంచనా గెటపేసుకొని పోయిర్రు తెలుసా
ఆ అవును నేను కూడా చూసా చాలా రీల్స్ లో
ఆ మీ ఫ్రెండ్స్ కూడా బోలేరా
మా ఫ్రెండ్స్ వెళ్ళారు చాలా మంది మమ్మల్ని మామ్మ పంపిచ్చలా నైట్ టైం వద్దాని
ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగుంటది గదా
ఊ
చెప్పు ఇంకా మూవీస్ గురించి చెప్పేదన్న మూవీస్ గురించి
ఇదే మూవీస్ ఉంది కొత్తగా రేవగావస్త ఆ నీకు
నాకు విజయ్ దేవరకుండా మొన్న పెళ్ళయిందిఆంది తెలుసా
ఊ తెలుసు చూసిన ఫీల్స్ లో వస్తాయి క ఊ
చెప్పు
ఎం జేస్తున్నవ్
ఏం చేస్తలేరు
మరి పక్కన ఇరవై ఇరవై ఇరవై అని వినపడుతున్నాదేంటి అమ్ముకుంటున్నావ్
సున్నా
ఆ ఓకే ఏం కురా
మది చిక్కుడుకాయి మీది
మాది బంగాళాదుంప
బంగాళదుంప మా సైడు బంగాళదుంపని ఏమంటారో తెలు
ఆలుగడ్డ
ఆ రైట్ తెలియేమో అనుకున్నా తెలుసు అన్నీ మీకు
నువ్వు నేర్పించిందే
అవును చెప్పు ఇంకా
ఏం లేదు
ఉల్లిపాయల్ నేమంటారు తెల్సా
ప్పాయ తెలిదు
ఊళ్లగెడ్డ
ఏంటి కామెడీ చేస్తున్నావా నాతో
అయో చేయద్దా ఎందుకు అట్లా చేస్తావ్
నేనేం అనట్లేదు అన్ని కామెడీ చేస్తున్నాను నాతో అన్ని
నీతో కాకపోతే ఇంకో రితో చేస్తా
హ్మ్మ్ ఇంకా
ఉమ్మ్ చెప్పు ఇంకా
ఎంలే నువ్వే చెప్పాలి అక్కేమ్ చేస్తుంది
అక్క ఆఫీస్ పోయింది
హమ్మ్
మమ్మీ డాడీ బయటికి పోయిరు
ఆ నువ్ ఒక్కదని వింట్లోన్న
ప్లో షాప్ లో ఇప్పుడే చెప్పిన గ బ్రోఅని
అవునా
హ్మ్మ్ మొన్న కూడా కూడా వేరే షాప్ కీ పోయింది
ఉహ్మ్మ్